ఆ వినిపిస్తందా
వినిపిస్తుందండి ఎలా ఉన్నారండి
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
బావున్నామండీ
ఆ భోంచేసారా
చేసేసామండి మీరు చేసారా
ఆ నేను తిన్నా అన్నాను తినేసి ఇంగా కడిగేసాను ఆ
ఇదే ఇదే రొటీన్ లైఫ్ అండి
అవును ఇంకా అంతే ఇంకా ఇంకా నాకే పిల్లలు స్కూల్కి వెళ్తారు ఇంకా మ మధ్యాహ్నం లంచ్ కి వస్తారు అంటే టైమ్ ఏముంది రా టువెల్ టువెల్వ్ థర్టీ లోపల వచ్చేస్తారు అంత మార్నింగ్ ఏళ్తారు ఆ సామాన్లు కడుక్కొని కసులు ఊడ్చుకొని బండలు అలా తుడు తుడుచుకొని వచ్చే సరికే అప్పుడే ఆఫ్టర్నూన్ అయితుంది వాళ్ళ లంచ్ చేయడం వాళ్ళు తిని పోవడం ఇప్పుడు పోయినట్టున్న ఉన్నారు అప్పుడే చేసినారు
అంతే మనం చిన్న చిన్న ఆ పని ఈ పని చేసి అలా రెస్ట్ రెస్ట్ అనేదే ఉండదు ఇంకా
అవును ఇప్పుడు పోయినట్టున్నారు మళ్ళ ఇప్పుడు వాళ్లు వస్తే మళ్ళా వాళ్ల స్నానాలు స్నాక్స్ చేపిచ్చల్ల చేయాల ఇం ఇదే పన్నే ఇంగ మళ్ళి వాళ్ళు మెయిన్ తలదిన్ తింటారు బాగా తల తింటారు ఇంగ వచ్చినాల నుంచి ఈ పని చేసేదేమో కాని తల తినేది ఎక్కువ మా పిల్లల అయితే ఇద్దరు డిష్యుం డిశుం సేమ్ అదే పనే
అయ్యో వాళ్ళ కూడా పని చెప్పాలండి
ఆ సెల్ చూస్తారు ఇంకా బీవచ్చంగా చూస్తారు సెల్ అయితే
ఆ
ఆ తిట్టి తిట్టి నేను అలిసిపోతున్నా కాని వాళ్ళు మారేతట్ల కనపడలేదు
వినట్లేదండి మాట ఈ కాలం పిల్లలు అస్సలు వినట్లేదు కొంచెం కూడా
హాలిడేస్ ఎప్పుడు అయిపోతాయి నేనైతే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తాంట ఎప్పుడు హాలిడేస్ అయిపోతాయి రా బాబోయ్ ఆని ఏం చేస్తావ్ పిల్లలు ఒగోస్స్ సెల్లు అట్లా అప్పుడు మనం ఎంత బాగా ఆడుకుంటాంటిమి అసల్కి ఆ ఎనీ టైం ఆడు కున్నది ఇప్పుడు పిల్లలు ఎనీ టైమ్ వాళ్ళకి అంటె ఆలోచనన్ సెల్లి మీదే ఉంటాంది లేస్తేనే అట్లేనే ఆ కళ్ళు అట్లే చే వెతుకుతా ఉంటాయి మా వాళ్ళకైతే కళ్ళు ఎతుకులాడతంటయ్ సెల్ ఎక్కడ పెట్టింద అని
అదే లేవడంతోనే సెల్ కం
ఆ లేషనల్ నుంచి వాళ్ళ నాన్న చూస్తే నువ్వు పిల్లల్ని ఇంక ఇది చేస్తావ్ నేను ఏం చేస్తాను మనము అంటే వాళ్ళు ఎట్లైనా కొంచెం సీరియస్ గా ఉంటారు వాళ్ళ వల్ల నాన్నలు మనం అట్ల ఉండలేం కదా
అవును
ఆ నీ కొడతానింగ ఆడికి ఎక్కువ కొ ట్లేను ఏందోలె ఇంగ ట్యూషన్ ట్యూషన్ స్టార్ట్ అయితే ఇంక పంపించేస్తే బాగుంటుంది లే అని ఉరికె ఉన్న అ
అంతేలేండి అప్పట్లో మన అంతక ముందు మన ఇంట్లో ఆర్ వేసి ఏడేసి పిల్లలున్నా కూడా తల్లిదండ్రికి
మది
క్కువ ఆ వాళ్ళకు అసలు వాళ్ళ దగ్గరే ఉండకపోయే వాళ్ళం మెల్లి బయట ఆడుకునే వాళ్ళం వచ్చి తినే వాళ్ళం చెప్ ప్పింది చెప్పినమాట ఇనే వాళ్ళము అలా ఇంట్లో పది మంది ఉన్నా కూడా పది మందే ఒ ఒకటే మాట మీద ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలతో కూడా వేగలేకపోతున్నాం ముక్కర్ పిల్లలు ఉన్నా కూడా
ఇద్దరు పిల్లలతోను ఒక ఓవా ఇద్దరు అంటే ఒకరు ఉండేది బెస్ట్ నాకు తెలిసి ఈ కాలంలో ఏమంటే ఇంగ వాళ్ళు ఎవరితోన్ కొ ఇట్ల లేరు ఊరికే ఇంగా వాళ్ళ పని వాళ్ళ ఏదో చేసుకుంటు ఊరికే ఇద్దరు ఉంటేనేమో ఇంగ అయిపోయినబ్బా ఇద్దరు పొద్దు నించి జుట్టా పట్టబడతారు మా వాళ్ళు అయితే
ఒకరే ఒకరు తోడ్ ఉండాలి
ఆ తోడు ఉండాలా కానీ నిజంగాంటే ఇ టార్చర్ తో అనిపిస్తుంది ఒగోసారి అసల్కి ఎందుకు కొట్లాడతారు తెల్దు ఊరికే బాగున్నట్టే ఉంటారు ఎప్పుడు కొట్లాడింటారు కొట్లాడింటారు
అవును అవును
ఆ అప్పుడు మనం ఎంత మంది మా వాళ్ళ అంటారు తల్లి మిమ్మల్ని అందరిని ఎట్లా మేము అయినా మి మీ ఇబ్బుడు పిల్లొల్లు ఒక్కరు ఇద్దరికే అసలకు మీరు ఇదయిపోతున్నారు అంటారు అట్లయిపోయింది జెనరేషన్ మరి
అవును మనం ఎక్కడైనా కామ్ గా కూర్చొని మన పని మనం చేసుకొని ఉండే వాళ్ళం ఇంట్లో పని చేసే వాళ్ళం మ మమ్మీకి హెల్ప్ చేసే వాళ్ళం ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలు అలా ఉన్నార
అహ మెయిన్ ఏమంటే మనము ఆడుకునేకి ఎల్తాంటిమి బాగ ఇప్పుడు పిల్లలు ఏనే టే మన చుట్టూనే తిరుగుతాంటారు ఇండ్లు వదిలి బయటకి పోరనమాట. మన చుట్టు నే సెల్లు పట్టుకొని, మన చుట్టూనే కొట్లాడుకుంటా, మన చుట్టూ తి కుంట సతాయించకుంట తినేకి తాగేకి అనుకుంట పొద్దుమునుగు మన దగ్గరే తిరుగుతాంటారు.
అవును బయటికి ఎళ్ళినా కూడ రోజులు బాలేవని మ
రోజులు బాలేవ్ మొన్న చూడు పాప తునీ అక్కడ ఎవరో పాప మిస్సింగ్ అయింది కదా దొరికిందా పాప?
ఆ పాప కుక్కలు కరిచేసినాయంట అండి చనిపోయిం మళ్ళీ వచ్చింది న్యూస్ లో కుక్కలు కరిచేసినాయంట పాపని, పెంపుడు కుక్కేమో వచ్చేసింది ఇంకా మిగతా కుక్కలన్ని కలిసి ఇంక పాపని కరిచేసి
అయ్యో నేను అయ్యయ్యో నేన్ చూడలేదు లేదు ఇంకా దొరకలేదు అనుకోనే ఉన్న నేను
లేదండి అట్ల మిస్ అయినా కూడా ఆ పాప
మ్
ఇంక్ ఆ ఎంత రోజని తినకుండా ఉండద్ ఎకుతదండి
ఆ అంతే కదా చిన్న పాప కదా ఆమ్ ఇప్పుడు సెవెన్ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ పిల్లొల్లు అయితేనే ఒకవేళ ఎట్లో ఒగట్ల వస్తారనేది ఉంటుంది గాని ఈ సెవెన్ ఇయర్స్, సిక్స్ ఇయర్స్ పిల్లోల్లు ఇంక అంతే ఒకసారి బయటపోతే ఇంక అంతే ఆ పిల్లోల్లు
మ్ చాలా బాధేసిందండి నాకైతే అది చూస్తుంటే నా
యా ఎందుకు దేవుడు పుట్టిస్తాడా ఎందుకు ఊరికే ఇది చేస్తాడ అనిపిస్తుంది కదా ఒగోసారి చిన్న తండ్రి ఈమ్మది ఇబ్బుడు చూడు అందరు చిన్న పిల్లొల్లే అట్ల అయిపోతాన్నింది
అవునండి చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసిందండి ఆ సీన్ చూస్తే పాపం వాళ్ల డాడి ను ఒక్కసారైనా వెనకకి తిరిగి చూడాల్సింది లేకుంటే వాళ్ళ అమ్మాయినా ఒకసారైనా బయట
అదే నేను పిల్లొల్లని అట్లా పెట్ చిన్నప్పుడు సేఫ్టీ చూసుకోని ఇంటి ముందు ఇంటి చుట్టూ ఏదైనా పెట్టేసేది ఆ గ్రిల్ ఏదన్న ఏసేసి పిల్లలు బయటకి పోనికోకుండా లాక్ చేసేదట్ల చేసుకోవల్ల వాళ్ళు ఏదో ఒకటి అంత అడవిలో పిల్లోల్ని వదిలేస్తే అయితుందా?
కుక్కలు పీక్కొని తినేసినాయంట ఇంక
అబ్బా ఆ పాప ఎంత ఎంత నరకం చూసింటుంది అసలకి ఆ కుక్కలన్నీ మీద పరి తే ఒగసారిగా
కదా ఎంత భయపడి ఉంటందో ఎంత
ఆ ఇదేదో ఈ కుక్క చనిపోయి చనిపోయింది కదా ఇప్పుడు వాళ్ పెంపుడు కు క్క
చనిపోయిందా
ఆ దానికి విషం పెట్టినారు ఎవరో
అది మరి ఇంటికి వచ్చింది అన్నారు గా
ఇంటికొచ్చింది. ఇంటికి వచ్చింది దానికి ఏదో కట్టినారు చూడు మెడకి
అయి దాని తర్వాత నేను చూడలేదండి. పాప చనిపోయినప్పటి నుండి చూడట్లేదు నేను ఆ
ఇంకా పాప చనిపోయిందని లేదు కానీ ఆ పాప ఇంకా దొరకలేదని అనుకున్నా నేను.
లేదండి, చూడండి ఒకసారి న్యూస్. న్యూస్ కిచ్చేసారు.
అవునా
ఆ
అయ్యయ్యో ఏమో నేనైతే అది వినలేదు లే పాప కుక్కయితే నిన్నెలా మొన్న నిన్నో, మొన్నో చనిపోయింది దానికే పోస్ట్మార్టం చేసిన్నింటే ఎవరో అన్నంలో విషయం పెట్టినట్లు తేలింది అదే ఎవరన్న దొంగలు ఎత్తుకు కిడ్నాప్ చేసి ఆ కుక్క చూపిస్తుందని ఏమన్నా దానికి విషయం పెట్టినారా అన్నట్టు ఎట్లా అనుకుంటాను రీల్ నిన్ను చూసినాను ఇంకా చూడలేదు ఇంకా
ఆ మొన్నటి నుండి ఇస్తున్నారండి. పాప చనిపోయింది అనేసి ఆ
బాగైంది చూడి, ఎట్లా కాలాలు ఎట్లా పిల్లలు బయటికి పోతే భయం అయితుంది. అబ్బో ఇప్పుడు పేరు తల్లికి పిల్లొల్లదే ఓ పని అయిపోతాంది ఇప్పుడు అప్పుడాకట్లా కాదు కదా ఇప్పుడు
అవును
ఆ, తల్లిండ్రులకు పిల్లలు అదే బయటికి పోతే ఏమైపోతారు అన్నది భయమే వాళ్ళు చుట్టూ కాసుకొని కూర్చు నట్లుంది
అవునండి
ఆ ఆ ఎందలో పిల్లలను బస్ ఎక్కియాలన్నా భయమే. ఆ అవును, ఏమిటి ఎంది ఏం సేఫ్టీ లేదు ఇప్పుడు అంతే ఇంక
ఆడపిల్లకి ఎక్కడ సేఫ్టీ లేదండి. ఎ ఎంత కరెక్ట్ గా ఉన్నా కూడా ఎంత మంచి ఉందామన్నా కూడా ఏదో
అదే అదే ఇప్పుడు మెయిను తాగబోతు లెక్క ఎక్కువై పోయినారా?
అవును
ఆ తాగుబోతులు ఎక్కువ అయిపోయి అసలు సేఫ్టీ లేదు నాకు ట్యూషన్ పోతారు సాయంకాలము. భయం అయితుంది. అసలకి నేనే పోతాను నేనే పిలుచుకొని వస్తాను పైకి ఎక్కి మళ్ళీ అట్లా అయిపోయింది భయం అయితుంది. పిల్లల్ని పంపించాలన్న గాని పిల్లలని ఏం పడుతుంది పాపం కన్నమ్మలకి ఈప్ప కాదు ఓ చేయి పట్టుకుంటే వాళ్ళు విడిపించుకోగలరా పాపము ని
లేదండి అవును
ఆ
విచక్షణా రహితంగా అయిపోతున్నారు వాళ్ళు.
అదే అదే ఏ గవర్నమెంట్ లు ఏం చేయలేకపోతున్నాయి ఇట్లా
అవును ఇంక కొంతమంది అయితే మొహం మీదనే స్మోక్ చేసి, వాళ్ళు చేసింది కాక మన మొహం మీదనే పొగూదడం మన పక్కన నుంచి ఏవి తా కుంటే వెళ్ళడము అది వాళ్ళకి ఎఫెక్ట్ కన్నా మనం పీల్చుకున్న వాళ్ళకి ఇంకా ఆరోగ్యం పాడవుతుంది.
అదే అదే అన్నీ ఎకువైపోయినాయి అంతే ఇంక ఇంగా ఆది మ్
ఇంగా ఏం చేస్తారండి పని ఎప్పటి వరకు అయిపోతుంది నైట్ టెన్ అవుతు
మా ఏం లేదు లేదు పిల్లలు సెవెన్ తట్యూషన్ కెళ్తారా ఫైవ్ కెళ్తారు సెవెన్ తర్టీకి వస్తారా వస్తేనే తినేస్ స్తరు ఇంగ ఆటికే అల్సిపోయింటరు పిల్లోలు వో తినేస్తనే ఇంక అంతే కడిగేస్ తను పనుకో ఎయిట్ ఎయిట్ కే చాప్ ఏసేస్తా నేను పిల్లలకి
ఆ మీరు
అ నేను నైన్ కి అట్లా పడుకుంటాను
ఆ మంచిదేనండి నైన్ టెన్ వరకు పడుకుంటేనే మంచిది
ప్పు మేల్కో మసన్ నైన్ కన్త పడుకుంటాము
ఓకే
ఆ మార్నింగ్ మళ్ళా ఫైవ్ ఫైవ్ థర్టీ లోపలే లేస్తాను
ఆ
ఆ నైట్ అయితే తొందరగానే పడుకుంటాము ఏముంటుంది ఇంకా పిల్లోలు నేను పిల్లోలమే వాళ్ళ డాడీ ఊరికెళ్తాడా అంటి ఇంకేముంటుంది తింటాము అరీ ఏముంటే సామాన్లు కడిగేస్తాను పడుకుంటాను అంతే
అంతే ఇంగేముంటయ్
మేం పిల్లోలకి ఖచ్చితంగా కరెక్ట్ టైం అది పిల్లలకి నిద్ర ఉండల్ల కదా దా దానికి తొందరగా నేన్ పనుకుంటేనే వాళ్ళుపడుకుండేది
అవును
మ్ అందుకే తొందరగా ఏసేసి తొందరగా పడుకుంటాము
ఆ మంచి పన్ చేస్తున్రండి
ఆ కొంతమంది అయితే లెవెన్ ట్వెల్వ్ అయినా లైట్స్ సబ్జేయరబ్బా ఇండ్లలోనూ మళ్ళీ లేసేది పొద్దున్నే ఫైవ్ కే ఫైవ్ లోపలే లేసేసింటారు అట్లాగనీ ఓయల ఆ
రోజంతా లేజీగున్టదండి నిద్ర లేకపో
ఆ మేదీ మేన్ నిద్దరున్డాల్ల కదా లేసేకేం పాపం లేస్ తర ఫైవ్ కి లోపలే పెద్ద పిల్లోలు మా క్యారిర్ కట్టలని అరే నిద్ర అనేది ఉండళ్ల కదా మనిషి ఈ
ఉండాలి ఎయిట్ అవర్స్ కంపల్సరీ ఉండాలంటున్నారు కదా
టు వల్ వరకు మేల్కొనే పనేమి ఒకవేళ ప తొందరగా పని చేసి నైన్ కే నైన్ థర్టీ లోపల పడుకు కున్టే అయిపయా కదా
తంతే
ఆ పిల్లోల్లకి ఈ వయసు నుంచి అలవాటు కాళ్ళ అలాంటివన్నీ
అవును
ఆ
ఇంక పూర్వీకులయితే సెవెన్ కేె అవునండి అప్ అప్ అప్పట్లో యితే పూర్వీకులు దీపాలు పెట్టు కొని సెవెన్ ఎయిట్కే పడుకునే వాళ్ళంట మనం ఇంకా టెన్ను
మా ఊర్లో మా ఇంటి ముందురు వాళ్ళు సిక్స్ థర్టీ కి అన్నం తినేసి సిక్స్ థర్టీకి సెవెన్ కన్తా సాపట్ లైట్ ఆఫ్ చేసి పనుకొఇంటన్ ఇంకా మళ్ళ పొద్దున్నే ఫోర్ కే గాని లేసిన్టారు వాళ్ళ కి ఎనుములున్నారా ఉన్నాయా ఫోర్ కే లేసి కసులుడ్చేేసి ఎడంకే ఎనుముల్కిందంతా ఇట్ల పని చేసేసుకొని అంటే వాళ్ళు తొందరగా పడుకుంటారు తొందరగా లేసేస్తారు పొద్దున్నే
అవునవును
మేము లేసే సరికే వాళ్ళు వంటలు అయిపోయి తోట్లోకి ఎళ్ళిపోతాంటరు
అవును
ఆ అది మళ్ళ సిక్స్త్ థర్టీ సెవెన్ కంటే పనుకోలేంలే నైన్ వరకు నైన్ కి పన్కో ఒచ్చు
ఆ
అ ఆ
టైం అయినట్టుందండి టెన్ మినేట్స్ ఓ ఓకే అండి థ్యాంక్ యూ